హాయ్
హాయ్ మేడమ్
హాయ్ బావున్నారా ఉ ఆ బాగున్నాం రా అంత బిజీ బిజీ ఏమో కదా ఇప్పుడు
ఆ పిల్లల స్కూల్ ఫెస్టివల్స్ కూడా వస్తుంది కదా కొంచెం బిజీనే మేడం ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి నెక్స్ట్ ఆషాఢ మాసంలో బోనాలు ఉన్నాయి మన తెలంగాణ ఆషాఢ బోనాలు హైదరాబాద్ లో లక్షర బోనాలంటే
అవునవును అవునవును చాలా బాగా చేస్ స్తారు కూడా హైదరాబాద్ లో బొనాల పండుగ ఆ అవును ఇప్పుడు ఇప్పుడు అసలు ఈ మధ్య బ్యాంక్స్ లో ఆఫీసుల్లో కూడా చేస్తున్నారు
అవునవునువును
బ్యాంక్లో మా తోడ్ కోడలు ఉంది ఆవిడ ఫొటోస్ పంపిస్తది బోనాలు బోనాల టైం అప్పుడు అందరు చక్కగా చుట్టూ తిరగడం డాన్స్ వేయట మంచి మంచి శారీస్ ఆ మంచి మంచి శారీస్ కట్టుకొని బోనాలు ఎత్తి బాగుంటది చూడ్డానికి అవును ఇంకా బోనాలును ఇంకో ఇంకొక ఇంకా పండుగలు ఉన్నాయి కదా ఈ మంత్ లోనే
ఆ రాగి పంట కూడా వస్తుంది మాకు ఇక్కడ ఏంటి అంటే మన కల్చర్ లో ఆషాడంలో మాసంలో ఏమో ఒక హైదరాబాద్ లో మాత్రమే బోనాలు చేస్తారు శ్రావణ మాసంలో ఏమో ఊర్లలా చేస్తారు
ఓకే ఓకే ఆహా
శ్రావణ మాస బోనాలు ఉంటాయి ఆ ముత్యాలమ్మ వాళ్ళు ఉంటారు కదా అమ్మ వారికి బోనాలు స సమర్పిస్తారనమాట
ఉ
ఊరు ప్రజలంతా ఒకరు డేట్ ఫిక్స్ చేసుకొని బుధవారము ఆదివారం అని డేట్ పిక్ చేసుకుని ఆ ఊరు ఆ ఆ రోజున ఆ ఊరు వాళ్ళందరూ తన ఆడబిడ్డలు ఆడబిడ్డను పిలిపించుకొని కూతుర్లను పిలిపించుకొని బోనాలు ఎత్తిస్తారు
ఆ వాళ్ళకి మంచిగా బట్టలు అవన్నీ పె పెడతారేమో కదా ఆ కొత్త బట్టలు పెట్టి బోనాలి
బోనాల ఇపిస్తారు ఊరంతా కల్సి అందరెల్తారండి డో డబ్
అవునవును అవునవును బాగుంటది చూడ్డానికి అంటే మేము చేయంగాని చూస్తాను నేను అక్కడ మాది అపార్ట్మెంట్ అనమాట హైదరాబాద్ లో మా అపార్ట్మెంట్ లో అపార్ట్మెంట్ వాళ్ళ అందరుూ చేస్తారు అందరు కలిసి ఆ మేము అంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అందుకని మేము చూస్తా ఉంటాం ఒకటి మంచిగా ఎంజాయ్ చేస్తాం
ఓకే ఓకే కానీ ఆ రోజు కూడా ఆడవాళ్ళు చాలా ప్రత్యేకంగా
అవును అంటారు అవును మంచి మేము కూడా మంచి చీర కట్టుకొని వెళ్తాం అంటే చూడాలి ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ మంచిగా తయారయ్యేస్తే మరి మేము కూడా అంటే పూజలు అలా చేయకపోయినా ఉ రెడి అవ్వాలి అలాంటి టైం మనకి ఎప్పుడో కానీ రాదు
రాదు రాదు అందరితో పాటు మనము అ ఈ రాగి పండ కూడా నెక్స్ట్ ఫెస్టివల్ ఉందిది
అవునవును నీకు బ్రదర్స్ ఉన్నారు నీకున్నారా
ఆ వున్నాను నాకు ఇద్దరు అన్నయ్యలు
ఓహ మరి ఇంకేది మస్
ఆ మస్త ఆ గస్లే వాళ్ళ గిఫ్టులు ఇచ్చినా ఇవ్వకపోయినా పోయినా వాళ్ళకి రాఖకి కడితే అదే సంతృప్తి పోనా అదే సంతోషం
అవును కానీ వాళ్ళు కూడా ఆడపిల్లలకి ఏదో ఒక ఇస్త సర్లీ డబ్బులు గిఫ్ట్ బుట్టలో ఆ చీరలు పెడతారుని ఇలా ఇంకా కొంతమంది డబ్బులు ఇస్తారు
డబ్బులు ఇస్తారు ఏది కావాలంటే అది ఇస్తారు ఇ కా వాళ్ళు ఇక రాక అయితే మా నాన్నగారికి కూడా గడతాం మేడం మేము
అవునా ఓకే ఇ తెలిదు నాకు నానా వాళ్ళ కూడా కట్చ్చా ఆహా అంటే మగపిల్లలు ఎవరికైనా కట్టొచ్చు మగాళ్ళ ఎవరైనా మనకి ఆ అంటే మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు
ఆ ఇప్పుడు మా భరోసాగా ఇప్పుడు అన్నయ్య పిల్లలు ఉంటారుగా అల్లులుు మేన్ అల్లులు వాళ్ళకు కూడా కడతాం మేడం వాళ్ళకు కూడా కతాం ఇప్పుడు వాళ్ళకి ఆడపిల్లలు లేరు
అచ్చ అచ్చ
క్కదాని ఆడపిల్ల అనమాట మేహతునే వాళ్ళకి రాఖీ కడుతుంది ఇక
ఇంకేంటి బ్రహ్మాణం మంచి గిఫ్ట్లే గిఫ్ట్లు
లహట్
మేము మహారాష్ట్రలో ఉండేటప్పుడు బాగా చేసేవాళ్ళు ఈ పండుగ రాఖీ పండుగ ఆ అక్కడ నార్త్ లో చాలా ఫేమస్ అది రాఖీ పడుగ చాలా ఫేమస్ స్కూల్లో కూడా క్లాస్మేట్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా రాకిీంగ్ గట్ మపిల్లలకి అంటే కొంచెం బాగా మంచి రేపో ఉంట చూడు కలిసిమెలిసి ఉంటారు అలా అలాంటి వాళ్ళకి ఆ రోజు రాఖీ పడుగ రోజు వీళ్ళు మాద దగ్గ నుంచి రాఖీల్ కడతారు, డబ్బులు ఇవ్వాలి మమ్మీ అని తీసుకెళ్లే వాళ్ళు చిన్నప్పుడు.
అవునా
ఒ స్వీట్స్ అలా తీసుకెళ్ళేవాళ్ళు. మ్ బాగుంటాయి. అసలు పండగలే ఒక మంచి మెమర బుల్ సిచువేషన్ రా
ఆ ఆ అవునవున్
మెమోరబుల్ ఏ పండగ అయినా సరే
అవును మేడం
మనకి అదొక తీపి గుర్తులాగ ఉండిపోతుంది.
చాల మెమరబుల్ మేడం చాలా అసలు రాఖీ పండ ఏ పండగ కంటే అన్నిటికంటే ఆ పెండగ అంటనే, చాలా ఇష్టం మేడం అన్నజ అన్నా చెల్లెల పల్నాయ
అవును అవును అవు
చాల ఒక్క లాబ్ జిమ్ పుట్టిన కాంచీ ఒకలా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక్కసారి కట్టలే అన్నయ్యకి అంతే. అసరే పుట్టిన కాంచి కట్టకపోతే అక్కడ అన్న ఏడుస్తాను ఇక్క నేను ఏడుస్
అయ్యో అవును దూరంగా ఉన్న వాళ్ళతో కొంచ్ చం ఇదే ప్రాబ్లం కదా! జాబ్స్ కి, స్టడీస్ కి వెళ్ళిపోతారు.
అయితే ఏమైందంటే యాక్చువల్ గా చిన్న బాబుకు ఫీవర్ వస్తుంది పెద్ద బాబుకు టన్ లాక్ ఉంది, అసలు హెల్త్ బాలేదు, ఇప్పుడు వర్షాలు పడతా రెైనీ సీజన్ కదా! ఇటు అటు పిల్లల్ని వదిలేసి చిన్న పల్లగాడు కదా ఇట్లా వదిలేసి అటు రాఖీ కట్టడానికి ఎల్తా అన్నా కూడ ఇంట్లోవాళ్ పంపించట్లే అత్తామామ వాళ్ళు పంపించపోయేసరికి ఇగ ఒకటే ఏడుపిగ
అవును బాధగా ఉంటది కదా! ఇప్పుడు రెండూ అవాయిడ్ అంతేలెండి ఇటు పిల్లోడికి బాలేకుండా ఎళ్ళడము కరెక్ట్ కాదు. ఆ అక్కడికి వెళ్ళకుండా ఉండలేరు.
ఉండలేము. అదే సిచ్యువేషన్ కి ఏమైందంటే మా చిన్న బాబు వచ్చి, నా హ్యాండ్ మీద న నరం కనిపిస్తది కదా మనకి హ్యాండ్ కాడ దాని పక్కనే పొడిచిండు కత్తితోడి.
వామ్మో ఎందుకు కత్తి వాళ్ చేతికి ఎలా ఎళ్ళింది?
అదే నాన్ సీజర్ ఉంటాది గా చిన్న చిన్న సీజర్స్ ఆ దాని ఇట్లా పొడిచిండు. ఇదే ఇదే బ్యాడ్ లక్ కాబట్టి ఇలా చేయ్యలే కదా నేను
అవును. అవును. అవును. అంతే అలానే అనిపిస్తది. మ్ పాపం వాడికి తెలియక చేసింటాడు లే.
ఆ అదో ఆటలాగ కావల్లని చేయలేగానీ ఏదో అట్
అదే కస్ అవును అవును ఒక్కసారి అంతే అంతే అవును ఒక్కసారి కట్టకపోయినా గాని, మనసంత పీక తా ఉంటది అయ్యో అయ్యో కట్టలేదే అని.
ఒకటి అది అసలు కాట్లాడే సిచ్యువేషన్ అసలు రావద్దు మేడం మనకి. ఎంత కష్టమైనా వెళ్ళాలి. ఆ ఒక్క రోజు అని ఇట్ల పొయ్యి అట్ల కట్టి రావాలి మనం.
కట్టి రావాల అంటే మనం ఆగడము వెయిట్ చేయటం ఉ ఆ రోజు నైట్ ఉండటం అలా పెట్టుకోకూడదు. అలా ఎళ్ళటం కట్టేయడం వచ్చేసేయటం. అట్లా ఉండాలా ఇంకా అది లేకపో పోతే సంవత్సరం అంతా మనకి మళ్ళీ నెక్స్ట్ రాఖీ వచ్చిందాకా మన స్పీక్ తనే ఉంటది
ఆ మళ్ళా పిక్ తానే ఉంటది మస్త బాద అపిస్తుంది లెక్క లేనంత బాధ మనమే మోస్తా అన్నట్
అవును ఈ పండుగల అన్నిటిలో ఏం పండగకంటే ఇష్టం మీకు
నాకు ఎక్కువ రాఖీ పండగ నెక్స్ట్ ఏమో ఇగా దీపావళి దసరా సంక్రాంతి ఆ
అన్ని ఇష్టమే
అన్నీ ఇష్టం ఆల్మోస్ట్ ఇంక ఎక్కువ ఇగ మాకు ఎక్కువ ఇవే కదా పండగలు అరిగే ఇది అన్ని ఫేమస్ ఎక్కువ వినాయ్ చవితి చేస్తాం మేడం మేము నైన్ డేస్ మనకి వినాయకుని ఇట్లా వీధులల్లో పెడతా ఉంటారు కదా
అ
అయితేనే మీ మా ఇంట్లో ఇట్లా మా మా వస్తే క్యాస్ట్ వాళ్లలో ఏమి చేస్ ఇస్తారంట కొంతమంది ఇళ్లల్లోకనే విగ్రహాలు తెచ్చుకుంటారు మట్టి వినాయకుని సొంతంగా తెచ్చుకొని ఇళ్లల్లోనే పెట్టుకున్నా అట్లా ఫైవ్ డేస్ చేస్తాం మేము పూజలు బాగా మే లాస్ట్ స్ట్ ఇయర్ నైన్ డేస్ ఉంచుకుందం అనుకుంటే ఫైవ్ డేస్ ఉంచుకున్నాక మా సార్ తీసుకొని వెళ్లి పోతా అంటే ఏడుస్తానం నేను మా బాబు వినాయకుని నిన్ను తీసుకుపోతారో ఉంచకోకుండా
అవును అంత పూజలు చేస్తారు మళ్ళీ తీసుకొని వెళ్ళేమో వాటర్లో వేస్తారు అదే మని కనిపించది మాకు కూడా చూస్తుంటే అయ్యో అంత పూజలు చేసి మళ్ళా తీసుకెళ్ళి అంటే దానికి ఏదో ఉంటుందిలే ఆ రీజన్ ఉంటది ఏదో మనకి తెలిది కానీ రీజన్ ఉంటది
అవునదే ఇ ఏమంటారంటే ఆ దేవుడు ప అక్కడి నుంచి వచ్చి మళ్ళ త తన తల్లి కొడికి చేరు కోవాలి కదా గంగాదేవి కదా తల్లి తలవాడలోకి సమర్పిస్త కాని మనకు ఎట్లు ఉంటది మనం పూజలు చేసి చేసుకుని ఒక్కసారి వెళ్
అవును బాధగా అనిపిస్తది అవును మా అపార్ట్మెంట్స్ లో కూడా పెడతారు రా పెడతారు అంటే
స హైదరాబా తడియోగోన
ఆ బాచేస్తారు అదేదో ప్లేస్ ఉందిరా అక్కడైతే మరీ అసలు కొన్ని వందడుగులు ఆ ఖైరతాబాద్ ఆ అక్కడ పెద్దది పెడతారబ్బా అసలు ఎంత్ ఎంత పెద్దదో కానీ ప్రతి సంవ్ అసలు ఎవ్వరో ఒకళ్ళకి అపాయం జరుగుద్ది అక్కడ అది తీసేటప్పుడు ఎత్తేటప్పుడు ఆ ఆ మనుషులు తొక్కి అసలు ఆటలు అసలు మనుషులు ఎలా వస్తారో తెలుసా ఆ ఒక పెద్ద పెద్ద తిరణాలాగుంటది అసలు అక్కడ
అవును చాలా భారీ బందోబస్తు పోలీసు వాళ్ళ కూడా ఉంటారు కదా ఆయన కూడా అపాయమే
ఆ అంటే మనుషులు తోసుకుంటారు నడిచేటప్పుడు పడిపోవటం అలా అనమాట ఏదో ఒకటి జరుగుతుంది అదే అంటారు అంత దిష్ట అంత అట్లా పోద్దిలే అని
ఆ ఆ ఆహ్ ఒక మనిషి విలువ ప్రాణం అంట చాలా కష్టం కదండీ ఏదో ఒకటి జన్ త గట్ల పోయిన ఏం కాదు గాని
అవును ఇ పండగలు వస్తున్నాయింటే ఫస్ట్ స్టు ఇంట్లో ఆడవాళ్ళకి ఓ గొప్పది సంతోషం ముప్పై కి ముప్పై
అవునవును ఆ రాఖీ పండగ తర్వాత నెక్స్ట్ వినాయక చవితి
వినాయక చవితి అదైతే ఇంకా చాలా పని
ఆ చాలా పని ఇల్లల్లా చాలా పనులు
కాళీ
అవును పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి నైవేద్యము స్నానాలు పూజలు పునస్కారాలు తిడుతుండు కడుగుడు అదే పని సరిపోతా అంటుంది ఆడాళ్ళ
ఓకే ఈసారి మీ ఇంటికి వస్తలే పండక్కి
ఆ రాండి మేడం కంపల్సరీ ఆల్మోస్ట్ వెల్కమ్ ఆ ఓకే మేడం థాంక్యు థాంక్యు బాయ్